హాయ్ అండి హలో ఇన్పడుతుంది ఆ
ఆ ఇనాపాడుతుది చెప్పండి
ఏం చేస్తునావు అండి
ఏంలేండి ఇప్పుడే గేమ్ అయిపోయింది హమ్ గేమ్ గేమాన్న గా జస్ట్
యా మైండ్ రిలీఫ్ కోసం
ఓకే ఓకే
ఉహు
అయిపోయిందా మరి ఆడడం
హు అయిందండి
తిన్నారా అండి
ఉ తిన్న మీరు
అ అండి తిన్నాము
ఏం తిన్నారు
ఈ రోజయితే బ్రజరీ యుట అండి
ఎన్ని
బర్జరీ కు అంటే మంచిగా తిన్నామండి
లగ్జరీగా తిన్నారా ఓకే ఓకే ఓకే ఓకే ఏం ఎంత ల లగ్జరీ ఆ అది ఏందని అంత
ఈరోజు మా ఫ్రెండ్ ఎ ఎగ్ ఆ ఎగ్ ఆ కర్రీ చేసిందండి టమాటో ఎగ్ కర్రీ
ఓకే ఓకే
ఇంకా మంచిగా తిన్నామంతా
ఆ
ఇంకో ఫ్రెండ్ పెరుగు అన్నం మరి కర్డ్ రైస్ మరి చేసారు
ఆ
ఆ ఇంకా ఇది ఎంత తిన్నామండి మంచిగా ఈ రోజు
అంటే వంట చేసుకుని తిన్నారా మీరే
అండి మేము పీజీలో స్టే చేస్తునేది ఆ పీజీలో ఫు ఫుడ్ ఏ ఎగ్ రైస్ పెట్టా అండి. ఈ రోజు ఏదో కొతో
ఓకే
బాలేదు. అంటే ఇంకా అది బాగోదు అని చెప్పి ఇంకా ఎగ్స్ మాత్రం మేము తీసుకొని
అది అట్ల ఇస్తారా అండి మీకు ఎగ్స్
అంటే బాయిల్డ్ ఎగ్స్ కా అండి తీసుకోవచ్చు. నార్మల్ ఫుడ్ తీసుకుంటాము.
ఆ
ఇంకా వైట్ రైస్ ముందే పెట్టించుకున్నాం. అండి మాకు ఇలా మిక్స్ చేసిన రైస్ వద్దు ఫ్రెడ్ రైస్ మిక్స్ చేసిన వద్దు అని చెప్పి ఇంకా వైట్ రైస్ సపరేట్ తీసుకున్నాము.
ఓకే ఓకే
అహ ఇంకా ఎగ్ రైస్ చేసి సారీ ఎగ్ కర్రీ చేసుండే ద దాన్ని వైట్ రైస్ తో తిన్నాం. అలా చూసుకుని ఒక మూవీ చూ చూసాము. ఈ రోజు
అబ్బో ఏంది
చానా రోజులకి చూసామండి. అట్లా ఈ రోజు వీకెండ్ మరి అనిపి వచ్చింది నాకైతే
అదేంది నేనే ఆలోచిస్తున్న చూస్తునా ఈరోజ్ వీకెండ్ మామూలుగా అయితే వీకెండ్ కాదు రేపు కాలేజ్ ఉంటుంది. మామూలుగా అంటే మామూలుగా కాలేజ్ ఉంటుంది కదా అందరికి
అవునవునవును
ఏందండీ.
హ్మా ఏమో అంటే వీకెండ్ లా నాకైతే ఈరోజు సాటర్డే లా అనిపించింది. సాటర్డే ఆర్‌ ఫ్రైడే నైట్ ఇలా ఆల్మోస్ట్ ఉంటాం. నెక్స్ట్ వీకెండ్ వస్తుంది. గా అని చెప్పి ఏం ఉంది. రేప్ ఇంకోక్ ఒక రోజు కాలేజ్ ఉంది మళ్ళీ హాలిడేస్ వస్తాయి. అలా అనిపి పించింది.
ఆ ఆ
ఇంకా ఏదో తినేటప్పుడు మూవీ చూస్తామని ఇంకా స్టార్ట్ చేసాము. కా సాయి పల్లవిది ఒక మూవీ ఉంటది చూడండి. సాయి పల్లవి తన్లో కొంచం మెంటల్ హెల్త్ బాగోదు. తనాకి
ఆ ఓకే ఓకే ఆమే ను
పోయా నేను
తెలుసు లేండి స్టోరీ చెప్పండి.
మళ్ళీ ఒక అదే అక్కడంత కొంచెం మెంటల్ హెల్త్ బాలేకుండా ఉంటారు. ఒక డాక్టర్ ఒక సైడ్ నీకా వస్తారు.
అవునవునవునవును
ఆ నర్జీయానా ఎవరో వాళ్ళ హస్బెండ్ ఉం అనుకుంటారండి వాళ్ళు నాకు సరిగ్గా పేరు తెలిదు
ఓకే
ఇంకా ఆ మూవీ చూసాము అవి చూసేలోగా ఇంకా టూ అవర్స్ అలా అయిందండి
హ బో అయితే బానే ఎంజాయ్ చేసారు మీరు
ఆ ఈవినింగూ ఇంకా ఈవినింగ్ వాక్ కెళ్ళము
ఓకే
బాగుండే మంచిగుండేన్‌ ఈ రోజు కాల్ ఆఫ్టర్ కాలేజ్
అంటే మాగూడ మేము కూడా తీసామా బారీగా ఉందండి వెదరు బా బా బా అదే వెదరే అస్సలు అనుకోలేదు క్లైమేట్లు ఉంటాయని
సూపర్ అని మేమైతే ఆ గాలి వస్తుంటే ఎగురుక్కొని కొని మంచిగా ఫోటోస్ తీసుకున్నామండి మేమే వాకు వాకింగ్ కెళ్ళే రూట్ లో ఇంకొ ఒక ప్లేస్ ఉందండి క నార్మల్ రోడ్ మాడి అక్కడ పింక్ ఫ్లవర్స్ వస్తయి చూడండి ఇప్పుడు ఫెబ్బులో బ్లూప్ ఆ ఆ టైప్ చెట్లంతా అక్కడ ఉన్నాయండి ఇంకా నేను మా ఫ్రెండ్స్ ఇంకా నలుగర మంది ఉన్నామండి అమ్మాయిలు
ఆహా
ఇంకా వెళ్ళాము ఇంకా గ్రూప్ లో తీసుకున్నాము సింగల్ సింగల్ కు అలా నార్మల్ ఫన్నీ ఎక్కువ ఉండేవంతా కొన్నీ తీసు కొంచెం తీసుకున్నామ అండి
అవును అవున అబ్బో అంటే మీరు ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ బానే ఎంజాయ్ చే జారు
అయితే అసలు ఎక్స్ పెట్ చేయలేదు అ లేదో రాండం కన్నీ వెళ్ళి పో అలా అయిపోయింది
నేను ఎడ కొచ్చేపు ఇంగ వెదర్ బాగుందని కోచ్చేపలా ప్రజెంట్గా ఉండిపోయనండి బా
బైట్ మీరు ఒక్కరే ఎళ్ళరండి ఈవినింగ్
ఒక్కడే ఒక్కడే ఒక్కడే ఎంద
ఓకే ఓకే
జస్ట్ ఒక్కడినే ఏళ్ళాను. అంటే వెదర్ ని అట్లా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఫీల్ అయి
ఆ కొన్నిసార్లు గ్రూప్ కన్నా మంచిగా ఒకరే ఎంజాయ్ చేయ్యాలండి. కొన్ని స్విచ్చువేషన్ చనా ఫ్రీ కు అనిపిస్తుంది.
అంటే మనసు తృప్తి అనిపిస్తుంది మంచి ఫీలింగ్ అనిపిస్తుంది.
అవునవును ఇంకేంటండి రోజు
ఓకే అండి అలానే ఏల్లి పోయింది. అలా సాగిపోయింది అంత డే మీదండి ఆ ఫుల్ ఏంటంటే వన్ ఒక వన్ అవర్ ఫ్రీ అయిందండి అంతే
ఓకే
అంటే ఒక ఒక లాస్ట్ ఒక వన్ వన్ ఒక పేరియాడ్ ఫ్రీ యే మాకు ఇంగ ఆ ఫ్రీ పీరియడ్ ఒకటె కొద్దిగ
ఏమన్నా ఆడు
ఏ ఏన జస్ట్ స్ట్ నా అంటే బోర్ కొడుతుందని సేమ్ ఇలాగే ఫోన్ మాట్లడుకుంటున్నాము అండి.
ఓకే ఇంకా ఫ్రీ టైమ్ లో కంప్లీట్ చేసు కోవలేగా అండి.
ఉమ్ అలా చేశాము. ఇంకా టైం అయిందని క్లాస్కి వెళ్ళిపోయాం. అహా అలా సాగిపోయింది. అంది డే
హ్ అట్లే ఎప్పుడు లేనుంది ఈ సారి వర్షం పడుతుంది. కదా అండి. సమ్మర్ లో ఫస్ట్ టైం
ఆ అదే ఉగాది అప్పుడు పడుతున్నాద లా
ప పండగ ముందులు పడుతుందా ఓకే ఓకే ఏమో ఎండాకాద ఐడియా లేదు ఇప్పుడు సడన్ గా వర్షం పడుతు తుంటే షాక్ లో ఉన్న ఇప్పుడు వర్షం పడుతుందా. సమ్మర్ లో అని
ఆ అంటే ఉగాది కదండి కొత్త వన్ న్యూ ఇయర్ కదా అంటే
హా హా కేకే ఇప్పుడు ని చో ఇట్ లో పడుతుందండి లైట్
ఆ ఆ అంటే ఆ ఇప్ ఆ ఇక్కడ అంటే మా కూడా ఈవినింగ్ పడిందండి
ఆ
ఈవినింగ్ం వెదర్ కి బాగానే పడింది ఇంకా దాని తర్వాత ఇంకా అంటే అంటే న్యూ ఇయర్ కదా తెచ్చి న్యూ ఇయర్ ఉగాది కదా కొత్తవత్సరం అంటే మన ఏమంటారు మన తెలుగు స్టేట్స్ వోళ్ళకి ఉగాది అనేది ఒక న్యూ ఇయర్ లాంటిది
ఆ అవునండి అలా మనకు అప్పటి ను అలా అనుకుంటున్నాం న్యూ ఇయర్ జనవరి కాదు గది ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పుడు స్టార్ట్
ఆ అప్పుడు మనం షార్ట్ అయింద అన్నట్లు
ఓకే ఓకే ఇండి ఇలా ట్రెడిషన్ అంటే కొంచెం దీన్ని ఇంకా కల్చర్ గురించి మంచి తెలిసినట్లే ఉంది మీకి
అలా ఏ లేదండి ఆ అలా ఏం లేదు పెద్దలు మార్ ట్లాడతారు కదా అలా అడ చిన్నపుడ్ నెవని ఆ అలా ఎసెంగా అంటే గుర్తుపెట్టామని అనమాట ఇలా ఇలా అని
ఓకే అ కొన్ని మంచి బ్యాండి తెలిస్ కోవాలి మళ్ళీ మనం చెప్
ఆ అదే ఈ జనాలకొదిలేయ్ తీసుకు మనకు అదే ఉండాలి కదా అట్లా
ఆ ఇప్పుడు నాకు తెలిదుగా అండి మీకు తెలిస్తే అట్లీస్ట్ నాతో షేర్
ఆ శేరిస్ను ఆ ఆ ఆ ఆ అద్ అది కూడా కరెక్టే అంటే అవును ఇంకా నేను ఈ రోజుకున్నా ఫస్ట్ కాలేజ్ అలా సాగిపోయింది నా డే కూడా
ఆ
ఆ ప్రీపేడ్ ఐపోయినంక జస్ట్. కిందా. క్లాస్ ఉంది. ఒక ట్వంటీ మినిట్స్ లేట్ ఏళ్ళిపొయా. లేట్ ఏళ్లాం క్లాస్ కి.
ఏమనరా అండి. అంత లేట్ ఎళ్తే.
ఆరరెంమనరండి. అంటే సార్ గూడ్ తెలుసన్నమాట.
ఒకే అంటే చిల్లుగున్నారా ఫ్యాకల్టీ ఓకే కే.
అ
మరి ఇంకేం పొని ట్వంటీ మినిట్స్ లేట్ అయినకూడ అటెండెన్స్ అలా ఏమన అంతా ఇస్తే ఇంకా కొంచెం ఫ్రీ అవర్ లానే ఉంటుంది అద్.
ఊ ఆ చాలా ఫీయర్ అండి అసలు మాక్. గూడది.
కే ఓకే మాకి వీక్లీనే ఉంటాయండి కొన్ని ఓపెన్ టీ క్లాసస్సు. ఒక్క మినిట్ లేట్ అయిన కూడా ఆమె అల్ తి. చేదండి. ఎంత సతా ఇస్తుందో. ఆమే ఇంక మా చెప్పాలంటే మా నేను మ్యాథ్స్ తీసుకున్నాను అండి తనకి ఆ సబ్జెక్ట్ కి ఐసి తను. అస్సలు ఒక్క గంటన్ గూడ ఆ లేట్ అయితే ఇంకా. ఆమే. సబ్జెక్ట్ కోడ్ ఏన్. టీ లాస్ట్ టైం ఏం కంప్లీట్ చేసామో. క్యూషన్స్ ఇస్తుందండి బయట నిల్చ్.
వార్ నాయనా ఎవరండి ఆ మేడం.
ఒక నవనిత మేడం అని ఒక మేడం ఉందండి మ్యాథ్స్ మేడము.
అబ్బో ఆహా ఆ.
ఆమె ఇంక తల ఇంక్ అక్కడ ఇంక అందరు ఫ్రెండ్స్ ముందంత మానం తీసిస్తుంది. ఇక్కడ అన్ని పోతుందిండి. ఓ కోర్స్ కూడా ఎడము ఫార్ములాస్ అడగడం. డము కొషన్స్ అడగడము. థియరీ కోషన్స్ ఆ ఆ టైప్ అడగడము.
అన్ అంటే కాంటే అన్ ఆ మేడం స్టిర్ట్ ఏమో కదా.
చానా అంటే కొంచం అండి. స్టార్టింగ్ రోజ్. చానా భయపేట్టేసింది.
ఓకే ఓకే.
ఇప్పుడు కొంచెం పర్లేదండి. ఇంకొంచెం ఆల్మోస్ట్ తెలుగు ఉండే ఉన్. ఉన్నాము అని చెప్పి ఇంకా కొంచెం అల అల మంచిగుంది అంతే మాట్లాడు ఉంటం కదా అలా తెలుగు గులాల సంతింగ్ అప్పుడు అప్పుడు ఆ ఇంకాసర్లే మనోళ్లే లే అన్ కో
ఎక్క ఆ ఎక్కడ ఎక్కడ మనోళ్లే
ఆ హ అన్ చెప్పెయి ఇంక చెప్పాలంటే మా క్లాస్ లోమక్స్ ఆల్మోస్ట్ తెలుగోల్లే ఉన్నాండి
ఓకే
చాన మంది తెలుగోళ్ళే ఉన్న వేరే లాంగ్వేజెస్ కంపేర్ చేసుకుంటాయి
ఇంకెందండి ఐతే
హ్మ్ ఇంక నా టీవీ ఇంక అలా అయిపొందండి హుమ్ ఆ హాయ్ అండి బాయ్ అండి